అయి హలో హాయ్ మేడం హౌ ఆర్ యూ హలో మేడం వినిపిస్తుందా
వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
వర్క్ అంతా అయిపోయిందా వంట వంట పని అన్ని అయిపోయినా వర్క్ అయిపోయిందియా
ఆ వంట అయిందండి ఆ వంట అయిందండి
తిన్నారా
మీరేం చేస్తున్నారండి
ఏ నా వ కూడా అయిపోయినాయి ఇప్పుడే వంట అన్ని అయితేనే డిన్నర్ ఇష్ట అయిపోతేని ఇష్ట అయిపోతు అంద
అవునా ఏం కర్రీ ప్రిపేర్ చేసి రండి
హరి మాది గోంగుర చట్నీ అడి
గోంగూర చట్నీ గోంగూర చట్నీ న మేం చికెన్ చేసినామ అండి
మేడం ఇవాలా
ఆ
చేసేరా చికెన్
ఆ చికెన్ ఇప్పుడే ఆఫ్టర్నూన్ చేసినాండి
అవునా మీరు చేస్తారా మీ అత్తమ్మ వాళ్ళు చేస్తారా
నేనే ప్రిపేర్ చేస్తా అండి
ఎలా చేసారు
హా
అంటే ఫ్రై ఆ లేదంటే ఎట్లా చేస్తారు మీరు చికెన్ ఎట్లా ఎలా వడుతారు అనేసి నేనైతే ఫ్రై చేసేస్తాను తెేంగనా ప్రై ఒకటే వచ్చు
అని సూప్ పెడతామ చేస్తా ఫ్రై చేస్తా రండొచ్చు ఎలా వేస్తామంటే ఫ్రై ఆ సూప్ ఆ ఆ చెప్పాలి చెప్పండి
ఆ చూపు ఎలాది పెడతారు ఒకసారి చెప్పారా నాకు అంటే ఫ్రై చేయడమే తెలుసు సూప్ అంటే ఎప్పుడు పెట్టారు అన్నారు ఏట్లేను మీరుసారి చెప్తారా అంటే తెలుసా
తెలుసండి చెప్తా అయితే ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వ కు మీరు తెలుసు క్రరీ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇ కట్ చే పెట్టుక చెన్ క కొంచం అల్లం పసు పు కారం మసాలా ఇవన్నీ పట్టించి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలి దానికి చెన్ చికెన్ క బట్ట పట్టియాలి పట్టించి ఒక టెన్ మినిట్స్ ంచి మనకు దానికి సరిపడంత ఆయల్ వేసుకొని అలా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ పోపు మనం చేసి కుంటా పోపు వేసుక వేకుక అవి మంచిగా ఫ్రై అయనాక డీప్ ఫ్రై అయనాక చికెన్ వేసుకొని ఒక ట్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా కొంచెం బాయిల్ అయినాక అందులో వాటర్ పోసుకొని
ఆ ఓకే ఫస్ట్ అది పోపేసినాక కొంచం అయినాక
అది పోపు వేసినక ఇంక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చీక్ మనం ఫైవ్ మిట్ టెన్ మినిట్స్ ఇది నానబెట్టాలని చెప్పినా కదా చికెన్ కొంచెం ఇప్పుడు తర్వాత చికెన్ అందులో ఎస్ కోని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాటర్ పోసేసుకుొని అది ఉడుకు తంటే మళ్ళ అల్ల కొంచెం కోత్తిమీర
ఓకేఓకే మేడం అవునా అద్ అ అయినాక తర్వాత వాటర్ పోసుకుొని ఆ వాళ్ పోసినాక తర్వాత కారం వయాలి మేడం
ఆహా ఇప్పుడు కారం మనం పట్టించుకుంటాం కదా
ఫస్ట్ే పట్తిస్తాం ఆ మేము ఫస్ట్ ఫస్ట్ క్ ఫ్ స్ట్ పోపెసినంక తర్వాత కారం అట్లా ఎస్తాం కాబట్టి అట్లనే ఆ అలవాటు అయిపోయింది
ఆ అట్లే ఎస్తే కొంచెం కారం కారం ఉంటదండి అది ఫ్రై కైతే బాగుంటది మీరు అన్నట్టు ఫ్రై చేయడానికి అట్లా బాగుంటది సూప్ రావాలంటే కొంచెం చిక్కదనం వస్తది
అవున బానే చ్చేసేటట్టున్నారు కదా మేడం మీరు వన్ టల్ ఇంకేమన్నా ఏమన్నా చేస్తారా మీరు ఏమనా వంటలు స్పెషల్ గా చేస్ స్తర
నేను స్పెషల్ అంటే ఇగ నార్మల్గా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ చేత్త మళ్ళీ రో రోట్టున్ను చేస్తా చ చేస్తా ఆ
కేకరి బాగా ఇష్టం
నాకా అండి మ్ బోటి బోటి బగీష్టం మటన్
మాటనన్న మాట
మ్ ఫేవరేట్ డిష్ మాటన్ మీ
ఫిష్ంటే బాగా ఇష్టం ఫిష్ మళ్ళి అది కూడా సూపె అండి ఫిష్ అయితే సుప్ బెడుతాను అదైతే తెలుసు
అవునా
ఫిష్ చ అది చారే చేపలు చారు పెడితేనే బాగుంటాయి కదా అదే ఇష్టం నాకు కూడా అదైతే చేస్తాం ఎక్కువ అదే వండుతాం అప్పుడప్పుడు
మ్ ఫిష్ కర్రీ ఎట్లే మ్ ఫ్రై చేయడం తెలువదా మీకు
ఫ్రై అంటే తెలిసిగ నార్మల్ గాని ఎక్కువ ఫ్రై కంటే చారే బాగుంటది కాని చారే ఇస్తాం పిల్లలకి కూడా ఎక్కువ ఫిష్ పెడితేనే మంచిది కదా అందుకే ఎక్కువ చి కనుకంటే ఎక్కువ
ఫిష్ినే బా ఫిష్ అలా కొంచెం ప్రోటీన్స్ ఎక్కు ఉంటాయ్ ఈ చికెన్ మంచిది కాదు కాని పిల్లలు ఎక్కువ ఇది ఇష్టపడతారు కానీ మనకు ఫిష్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉండవు కదా
అవును కానీ ఫిష్ పెడితేనే బెటర్ అనేసి పిల్లక్ పిల్ల ట్వెల్వ్ ఇయర్స్ వరకు అట్లా ఫిష్ పెడుతేనే మంచిదని అంటే ఎక్కువ ఫిష్ ఏ పీపర్ చస్తాము అది కూడా చారే చేస్తామండి ఎక్కువ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటది అనేసి అట్లా చేయను
ఎగ్ కూడా మంచిది పిల్లలకు మనం పెట్ పెట్టాలనుకుంటే ఎగ్గు పెట్టచ్చు రోజొక్క ఎగ్గు ఆ పిల్లలకు చాలా మంచి దండి బా తి ఎగ్ ఉడుకబెట్టి మనం రోజ్ ఒక్క ఎగ్ పెట్టినా మంచి అందులో ఎల్లో పెట్టోద్దూ వైట్ పెట్టాలి
అవును అట్లనే అంటారు కాని మళ్ళీ ఎల్లోలో కూడా ఆ విటమిన్స్ ఉంటాయి అని అన్నారు బీ టు వల్ల అట్లాంటి విటమిన్స్ ఉంటాయి కదా అది కూడా పెట్టాలని అంటారు అసలుయితే ఎక్కువ అప్పుడు కొంతమంది తెలియక ఎల్లో తినిపియారంట పిల్లలకి
హూ
పెడితే మంచిదే దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి అని అన్నారు
వైట్ పెడితే చాలా మంచిది ఎల్లో పెట్టొద్దు పిల్లలకు ఎందుక మంచిది సర్జరీ అయినప్పుడే మనకు చెప్తారు కదా మనం ప్రెగ్నెంన్స్ తోనీ ఉన్నప్పుడు కూడా ఎల్లో తినద్దనే చెప్తారు ఏ డాక్టర్ అయినా తెలుసుకొని చేద్దాం ఏదైనా తెలుసుకోని పెట్టారుదండి పల్లి పట్టీలు పెట్టండి మంచిది రోజు ఒకటి
అవును ఏం చేస్తూరు టీవీ చూస్తారా మేడమ్ టీవీ సౌండ్ ఆ మీ దగ్గర
టీవీ లేదండి
సరియల్స్ అవి చూడరా మేడం మీరు
ఆ
సీరియల్స్ అవి చూడరా మేడం
ఎంటిది వినపడట్లేదు
టీవి సీరియల్స్ లాంటివి ఏం చూడరా మేడం
సా చూడనండి నాకు టైమ్ ఉండదు చూసే అంత
మేడం పక్కకెయి రండి డిస్టర్బెన్స్ వస్తున్నట్టుందిగా మేడం సౌండ్ వస్తుంది
డిస్టర్బెన్స్ వస్తుందింటే మేము పైకి వచ్చినండి పైన ఉంటది మ రూమ్ పైకి వచ్చినా కొంచం
అంటే టీవీ చూడరా మీరు మీకు అలవాటు
చూస్తా వీలు ఉన్నప్పుడు చూస్తా కొంచెం వర్క్ ఉంటది కదా మనకి ఇప్పుడు లేడీస్ కు కొంచెం నైన్ వరకు అయితే ఫ్రీ అయితే అప్పుడు సీరియల్స్ గిట్ల చూడొచ్చు ఏమన్న మూవీస్ చూస్తా
టీవీ మేము చూస్తాం ఇక మా ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు సీరియల్స్ పెట్టమంటే నార్మల్గా వర్క్ చేసుకుంటనే ఇంట్లో పని చేసుకుంటే వాళ్ళు చూస్తుంటే అది కూడా చూస్తనే ఉంటా అట్లనే అలవాటు అయిపోయింది
అవునా మీ అత్తయా ఏం సీరియల్ చూస్తారండి మీరు
వస్తాది టీవీ పెట్టాగానీ ఏదో ఒక వస్తుంది ఏదనా ఒక వస్తాది మా టీవీ ఏదో ఓస్తాది ఇట్లోనే ఇంకా వరుసగా కంటిన్యూ గా అందులోనే చూస్తాం ఇంకా సీరియల్స్ ఏం వస్తె అవి చూస్తా సీరియల్స్ అయిపోయాక ప్రోగ్రామ్స్ వస్తాయి కదా నైన్ తర్వాత అట్లా అవి చూస్తనే ఉంటాం ఇంకా
హ అవున అండి
మీ అత్తమ్మ వాళ్ళు కూడా నా మేడమ్
ఆ మా తయ్యకు కొంచెం మా అ బిజినెస్ అండి చూడదండి
మేడమ్
ఆ
బిజినెస్ ఏం చేస్తారు మేడం
మా అత్తయ్య మిర్చీలు గ్యారెలు ఇట్లా టిఫిన్ సెంటర్ అండి మా అత్తయ్యది అవున టిఫిన్ సెంటర్ ఈవినింగ్ టైమ్ లో ఇక అవి చేస్తాది ఆమె
అే
చూడండి హు
బా సీల అయితేగా మరి మీ
అవుతాయండి మిర్చీలు గారెలు పునుగులు చేస్తది
ఆ ఇిన మడ ఇది అద అయితే ఇప్పుడు మంచిగానే ఉంటది ఈవినింగ్ టైమ్ లో మంచిగానే
స్నాక్స్ ఈవినింగ్ టైమ్ లో తీసుకుంటారు కదా అవే
మీరేం చేస్తారు మేడంమ్ ఇంట్లోనే ఉంటార ఎక్కడైనా ఏమైనా వర్క్ చేస్తారా
నేన అండి నేన
ఆ మీరే మేడం వర్క్ చేస్తారా ఇంట్లో హౌస్ వైఫా మేడ ఓకే ఓకే మేడం బాగుంటందా మేడం మరి వర్ ఇంట్లో వర్క్ టీచింగ్ ఇవన్నీ ఆ
సెట్ అవుతున్నా అంటే కొంచెం మార్నింగ్ ఒక ఫైవ్కి లేచి ప్రిపేర్ చేసుకొని వంట ప్రిపేర్ చేసుకొని పిల్లలని తీసుకొని వెళ్తా మళ్ళీ వచ్చేసరికి ఫై్ అవుతుది
చాలా కొంచెం కష్టంగానే ఉంటది కావచ్చు మేడం
క ఏం చేద్దాం తప్పదు మరి మన ఇంట్లో గడవాలంటే చెయాలి కదండి
ఏదో ఒక వర్క్ చేయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి ను్వు చేయాల్సిందే
అయినా ఇప్పుడు మనం స్కూల్ కెళ్తే ఇద్దరు ఒకరి ఒక ఇద్దరు పిల్లలకు ఫ్రీ నాకు ఒక సిక్స్ థౌజండ్ ఇప్పుడు అట్లా వచ్చినా కొంచెం మనకు మన ఖర్చులు పర్సనల్ ఖర్చులకు పిల్లలకి ఫీజ్ వెళ్తాంది కదా ఇలా చదువుకొనిం ఏం చేస్తామని అట్లా వెళ్తున్నాం
మంచి వర్కుడం అది బెటర్ ఇంకా ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలి ఎట్లనా ఇంట్లో ఉండడం కంటే ఏదో వర్క్ చేసు కుంటే మనకు మనం ఏం చేసుకుంటే అది ఉంట
ఆ కొంచెం మన కళ్ళ మీద మనం నిలబడాలి కదండి వాళ్ళ మీద ఆలపడద్ది కదా
అ
న్న చదువు కూడా కొంచెం అర్ధం ఉండాలి కదా బ మనకంటే మనకంటూ వాల్యూ ఉంటది కదా
అ
ఉ
ఓకే మేడం సరే మేడం ఉంటాను మేడం
ఓకే